హలో.
ఆ
ఏం చేస్తావు అన్న
ఏమి లే ఇప్పుడే ప్లాంటి కానించి ఇంటికి పోతాన్నా
ఇంటికి పోతున్నావా
ఆ
తినవా
ఆ తిన్న ఇప్పుడు మల తినాలే ఇగ ఆ కరెంట్ వ స్తలేదేంటి
ఏమో కరెంటు సాయంత్రం వరకు రాదంటగా
సాయంత్రం వరకు రాదంటాన అవును కోతులు వచ్చినాయి ఇంటికి పైన కోతులు కోతులు వచ్చినాయి
జామకాయలు తెంపింది నాలుగైదు జామకాయలు ఉన్నాయి ఇప్పుడి ఉన్నాయి ఉన్నాయి మా ఇంటిగాడ బోచుడువునైగా జామ చెట్లు
ఆహ ఒకరోజు జామకాయ ఇయవెమోరా
నువ్వు ఇటు వత్తే ఉంటాయి ఆ ఎప్పుడ అప్పుడు వస్తానే ఉంటాయి మనసులో బచ్చాడు ఆ కోప్ప రోడు మా చెల్లెళ్ళు ఆ అన్న రోజు తెంపుడే తెంపుడు ఈరోజు బెండకాయ కూర
బెండకాయ
ఆ మావల్ వాతేదన వండుతారనీ చుతే ఇంకా వాతలేదుగా
స్టార్ట్ అయిందా ఫైనల్ ఇయరు
ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయింది కానీ ఇంకా పోలే
ఎప్పు ఇది ఎప్పుడు పోతావు మరి
ఇది నిమరంగ పోతే గీది కరువు పని అయిపోయినకా పోదామని చూతనా
ఏం ఏం
ఆ మరి ఎట్ ఎట్ అంటరే ఈ రూమ్ చూద్దాం చూస్తానా అది చూద్దానా ఏది ఏందో అర్థంకట్లా
ఉహ్మ్
ఆ
ఎప్పుడు పోదాం అనుకుంటున్నా మరి నువ్వయితే
ఏ పని అయిపోతే పోదాం అని చూతనా
ఎప్పుడయిపోతదీ దీ
ఇది ఇప్పుడు ఇప్పుడు మళ్ళా వారం పెడతాండుగా
ఆ
హ ఈ వారం అయిపోయినక ఇక పోత
ఆహా ఇప్పుడు నాకు పెడతలారా
పెడత ఇప్పుడు అందరిక ఆ ఊరు మొత్తం అన్నాడు
ఊరు మొత్తమా
ఉమ్
ఇయాలా సాయంత్రం పోయి పెట్టియాలనా
ఆ
మరి సాయంత్రం నువ్వు పోయ్యేటప్పుడు నాకు ఫోన్ చేయ్ ఇద్దరం కలిసిపోయి పెట్టిద్దాం
డైరెక్ట్ ఊరు మొత్తం వందడు మరి
వాహ డైరెక్ట్ వత్తయా మ చెప్పకున్నా
చెప్పకుండా వత్తయ్ ఊరు మొత్తం పెడతా అన్నాడు
అవునా
సరె అయితే అడగ రాదు మళ్ళ దగ్గర ననా మీకు
అదే అడిగితే మంచిగ ఉంటదిగా
ఎందుకు ఎవరి తోటి పడితే వాళ్ళ మాస్టర్లు ఏసుకుంటే అయిపోతదా
ఆ
ఉ ఇగో ఇయాలా కొల్సిందే
బోందల
ఆ బంధలు కలిసిర్లు కొలిత్తే మా వాలు వీళ్ళు ఎక్కడెక్కడ చూపెట్టిరో ఇంకా యావై యావై తక్కువతాన్నాయడట
అయినా
ఆ
ఉహు
పది పది మీటర్లు బానే బానే తీసినాం
ఊఉ
శేషినోడు జేత్తాండు శేయనోడు అసలే ఎత్తలేడు
ఇ అక్కడ గట్ల నేను ఆడతది గానీ
మళ్ళా మళ్ళా ఇయాలా రెండు రెండు మూడు ఎక్స్ట్రా తీసినం
ఆహా
ఇయాలా మొత్తం తీన్సార అయింది
వరంగల్కి పోదాం అనుకుంటాన నొత్తావ మరి నాతోటి
ఎన్నడు
రేపు
రేపా
రూమ్ కావాలన్నాగా మా రూమ్ పక్కన ఒకటి ఖాళీగా ఉన్నదంటే మరి అడుగుదామని అ
నాకు ఇంకా ఏది క్లారిటీ లేదు కదా తీసుకొని వద్దా అన్న డౌట్ మీదే ఉన్నా
అదేరా ఒకసారి రూమ్ ఉన్నదో లేదో తెలుసుకుంటే అయిపోతుంది కదా ఉంటేనేమో మీ ఫ్రెండ్ గానికి ఫోన్ చేసి అడుగుదు
వ దొరికినా దొరకకుండా నువ్వు వత్తానంటే పోదావ అంటాను
ఆహా
అరు ఒక రెండు రోజులు వత్తే రూములు దొరకవా అంటాండు వాడు
అదే రా మా ఎట్లాగో ఒకటి ఉన్నది మళ్ళీ అట్నే డిమార్ట్కు పోతాన అంటారుగా
ఆ
దాంట్లో పని చేత్తాను పోతాన అంటే పోయి ఎట్లనే వ్యాకెన్సీ ఉన్నదో లేదో తెలుసుకుందురు
ఆ వినికి తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అట డిమాట్లా
అవునా
ఆ అ బ్రో వేకెన్సీ పడ్డప్పుడు చెప్తా అన్నాడురా నువ్వు వతనంటే పోవుడే ఆలస్యం అంటండువాడు
ఓహో
ఉమ్ మా దోస్తుగాడు ఉండేది ఇక్కడ అలంకారా అది అలంకార ఏమో అంటారుగా
అదాలత్
ఆ అదాలత్
మా రూమ్యేమో ఇట్లా సు బజారుకెళ్లి అధరాత్ కు సుబేదార్ కి మధ్యలో డీమార్ట్ ఉంటది
ఉమ్ ఇప్పుడు మావాడు ఉండే రూమ్లో వాళ్ళ ఓనర్ ఒక్కడనే ఉంటే ఉండంటండట
లేకపోతే
లేకపోతే పోమంటనాడు ఒక్కలేనడలా
ఉమ్ గట్లెట్ల ఉంటదిరా
ఉమ్
ఒక్కడు రూమ్ రెంట్ మొత్తం కట్టుకుంటాడా రూమ్ ఒక్కడినికి ఉండ బుద్ధి అయితదారా ఎక్కడన
ఇది అదే మా వాడు కూడా వీడు ఒక్కనే ఫ్రెండ్స్ వచ్చినా గాని ఊకే ఫోన్ చేస్తాండి ఎవరు వచ్చిరా అని ఆన్ మాట్లాడతాడు
అవునా
ఉమ్ ఒక ఎట్లంటే ఇంట్లో ఉండనే ఉండబుద్ధి కాదు నాకైతే
ఇంకేడ ఉండబుది అయితది
నేను అయితే ఫస్ట్ రోజు ఎల్లకపోదును
ఆ ఎక్కడ ఉన్నావ్ మరి
ఇంటికొచ్చిన
ఇంటికి పోయినవా ఎవరు ఎవరు ఉన్నారు
ఆ ఇంటికాడ ఒక్కనే ఉన్నా మా బాపేమో పడుకున్నది నేను ఒక్కనే ఉన్నా ఇగ
ఉహ్మ్
ఉమ్ గోరంగ ఉబ్బరితంది
కరెంట్ లేద సాయంత్రం దానాకా రాదట ఇగ
అదే ఛార్జింగ్ కూడా ముప్పై ఉన్నది ఎట్లా అని చుతనా
నిన్న గాలి బాగాదోలిందిగా
ఉమ్
ఉమ్ బాగదోళ వల్ల అట్లయిందీ
అయింది అని మళ్ళా మళ్ళ తోళతే మళ్ళా పోతియి
ఆ
ఈసారి కరెంట్ తప్పదటది తిప్పల్
నిన్న గాలి వల్ల మొత్తం చెట్లని కరెంట్ వైర్ల మీదకి కులినై అదే కరెంట్ వేర్లు మొత్తం తెగినయి ఇప్పుడు అవి మొత్తం రిపేర్ చేసినకనే కరెంట్ ఇతరు
కనీసం ఇప్పుడు ఇవ్వకుండా నైట్ అయిన ఇయాలిగా
ఆ
లేకపోతే ఈ ఇబ్బరింతాకి ఇక్కనే సతాటు ఉన్నం
ఏమైతదో మరిగా
ఉ శరీరా మా అయితే ఆట మరి వత్తదానా అల్గా
ఏమో రా మరి ఎండకు సత్త అట్టున్నారుగ అందరూ
ఆ కొట్టే పది నిమిషాలు ఎండకు అడ్డం పడతాం
ఆ
ట్రాక్టర్లు పెడతారట రేపు మరే
ఎవలి లియ
ఆయనే ఇప్పుడు రా వీరేంద రాకేష్ వాళ్ళ పెదాబాపు చెప్పిండు ట్రాక్టర్లు పెట్టుర్రు అని
ఉ ఆ అన్నడు
సరే అన్నాడు ఆయన
ఏ పెట్టర్ ఎవరు
ఉ ఇప్పుడు సీజను ఏం పెడతావ్
నార్మల్ ఉంటాయి చిలక దుక్కులు ఉంటాయి పత్తి గింజలు పెట్టుకుంటా వాళ్ళు దున్నేటివి కూడా
అదే కాట్లు తొలె వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు
ఆ
మళ్ళ రేపన్న ఎల్లుండిన్న మళ్ళా పడాలే లేకపోతే ఇప్పుడు పెట్టిన పత్తి గింజలన్నీ ఖరాబ్ అయి
కథమే మొత్తం మురిగిపోతాయి
ఆ అటు మా సైడ్ బాగానే పడ్డది అట బాకి వెళ్ళి
వానా అటనికే వాన వచ్చింద నీకైతేలే గాని ఇప్పుడు ఏం గాదు మట్ల వాన పడకపోతేనే మోసం
అదే ఉబ్బ ఉడ్క పొషి మొత్తం ఖరాబ్ అయిద్ది ఈగ
మొలకలు వచ్చి ఎండిపోతాయి
హూ ఈగ టీల్లర్లు అన్నే స్టార్ట్ అంటవ్
ఆ అన్నీ స్టార్ట్ డు
మెకానిక్ షాపులు పొట్టు పొట్టుగా
మాది కూడా ఇయాలా సాగుతే పోయి రోడ్డు పెడ కొట్టు రావాలి రేపు వచ్చి దోలి పెట్టాలి ఇగ
హు
మాది ఒకవేళ వాన పడుకున్న మోటార్ ఉన్నది నీళ్ళు కట్టచ్చలే కాని
ఆ మాది నీళ్ళు కట్టేటట్ లేదు మాది ముగ్గురు పొత్తుల
ముగ్గురు పోత్తుల్లనా
ఆ ముగ్గురు ఒకళ్ళ తర్వాత ఒకరు గడుచుకోవాలె
అట్ల అంటే కదమ్మే చెట్లు వచ్చేదంక చూతారు
అంతే ఉంటది ఫస్ట్ వంతోళ్ళు పెద్దోళ్ళు సెకండ్ వంతు నడుపొలు లాస్ట్ మాదే
అవునా
కాకపోతే ఒక రోజు వాళ్ళు ఒకరోజు మేము ఇంకో రోజు వాళ్ళు అట్ట కట్టుకుంట కాని మంచి ఉండగానే అట్లా పారవు.
ఆహా
రొండువేల ఐదున్న మార్తయ్
ఊమ్ ఇగ మరి రొండ్రోజ్లు కావాల్నంటే కష్టం
ఊమ్
కొంత దిరిగొచ్చేసర్కె చెట్లు అ గింజెలు సచ్చిపోతయ్
షెట్లు సచ్చిపోతయ్ ఇప్పుడు గడ్డి గూడ బానే బుడుతాంటుందిగ
ఆ నీల్లుగాడితే మొత్తం గడ్డిలేత్తది
ఊమ్
అయ్పెయిందట్న మరి పెట్టుడు
ఏమొ మరింక రాలే ఇగొ అప్పుడ్ ఫోన్ జేత్తే కొద్దిగనె ఉంది అయ్పెయినట్టె వొత్తమనిన్ జెప్పిండు
ఎన్నెక్రాలు
ఎకరమె
ఎని ప్యాకిట్లు పట్కొపొయ్రు మరి
మూడు అట్టుంది
మూడా
ఊమ్
మెలుగుతాయింక బానే మెలుగుతాయ్ గింజలు పోగుండెల గుడైతయ్
సా నాలుగు ప్యాకెట్లేమొ దెచ్చిండు
ఊహు
ఫస్ట్ కొంచం రెండొ మూడొ పట్టుక పొయ్ండు తర్వాత మళ్ళ ఫోన్ జేషి ఒక ప్యాకిట్ దెమ్మంటె ఒక్స పట్కవెయ్నా
ఆహా
ఇక్కడ బీరన్న గుడిదంకొచ్చిండూ ఇచ్చిన
ఊహూ మరి బైద్దె ఇద్దరే పెట్టిల్లార
ముగ్గురు ఇ కొప్పరొళ్ళ అక్క లేదా
ఆ అ
అబ్ అభిగానొల్లమ్మ ఆమె పెయ్ంది
ముగ్గురా
ఆ ముగ్గురు
ముగ్గురంటె ఐపోవాలె గదర ఎకరమంటె ఇప్పటికల్ల
ఐపెయ్నాక కుసుందాల మరె ఇగ
మేమూ నలుగురం ఎకరం బెట్నాం గానీ ఎంత గంట రెండు గంటలల్ల పెట్టొచ్చినం
ఆ సరె మరి ఉంటానిగ
ఉమ్ సరేలెర బాయ్
ఆ బాయ్